హలోయండి హలో ఆ హాయ్ అండి బావున్నార
ఆ బాగున్నాం మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండీ ఎలా ఉంది ఈ రోజు క్లైమేట్టు
క్లైమేట్టు బాగుందండి చల్లగుంది
సమ్మర్ కదా మామూలుగా హాట్గా ఉంటది అలాంటిది ఈసారి కాస్త చల్లగా ఉన్న
చల్లగ ఉంది బెటర్ ఉ చాలా వాకి బెటరు వెదరు ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ లో చేంజ్ అవుతంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉ
జనరల్ గా ఏప్రిల్ పుల్లు హాట్ గా ఉన్నింది కదా మే వచ్చిన తర్వాత ఇంకా కొంచెం బెటర్ గా ఉండాల ఇలా కూల్ గా ఉంటే కొంచెం బాగుంటుంది
బెటర్ ఇది చల్లగ ఉంటే మరింత బాగుంది ఏ డిస్టర్బెన్స్ లేకుండా హెల్త్ కూడా నేచ్ మాకు చల్లగా ఉంటే నే ఇష్టం కానీ ఎప్పుడు అలా కుదరదు కదా
అవునవును
భాగా ఇనిపిస్తుంది కూడా వాయిస్ అవునండి ఉ మీక ఎలా ఉంట టే ఇష్టము
మాకు వెటిల్ బిట్ గ్రీనరీ ఎక్కువ ఇష్టము చు టు గ్రీన్ గా ఉండటము ఫ్రషా టూషన్ ఉంటది కదా అన్నీ చల్లగ్ గా ఉంటే కాస్త బాగుంటుంది మనవా చేర్చుకోవడానికి పిల్లలు హ్యాపీగా ఆడు కోవడానికి అన్నిటి
మ్ మీకు చుట్టుప క్కల చల్లగా ఉన్న ప్లేసెస్ విజిట్ చేసారా మేడం ఈ సమ్మర్ లో ఉ ఉ ఎగ్జాంపుల్ కి ఏమన్నా కొన్ని ప్లేసెస్ ఏమన్నా చెప్తారా
కొడైకెన్ లు హార్సలి హిల్స్ వె సిమ్లా ఈ ప్లేసెస్ బాగు అసలు ఎం అన్నా నియర్ బై ఆ వెళ్ళామండి బాగుంటుంది చాలా పీసఫుల్ గా డెమోషనల్గా
ఉమ్ అవును బాగుంటది అక్కడే స్టే చేసిన రోజుల మ ఓ అవునా
రూప్ వన్ డే ఉంనామ్ అంతే బట్ లాంగ్ స్టే బా అని నా ఉద్దేశం కుదరలేదనారు
ఎంతమొర్న్గ్
ఆ సరే అండి
ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా మేడం థ్యాంక్ యూ